ఆ హలో నా నమస్కారం అండి మ్బావున్నారండి
బావున్నానండీ
ఏం చేస్తన్నారు
ఊరికే ఉన్నానండి చిన్న పని ఉంటే అది చేస్తున్నాను ఈ పని అయిపోయాక వంట మొదలు పెట్టుకోవాలి
అవునా అండి నేను కూడా అండి ఓ పని ఉంటే ఆ పనిలో ఉన్నా అదైపోతే వంట చేయాలండి
ఉమ్ త్వరగా వంట ఫినిష్ చేసేసుకొని మిగతా పని చేసేసుకోండి అంటే మధ్యలో బ్రేకులు పడకుండా
అవునండి ఇప్పుడు ఇప్పుడు ఇంకొక మొత్తానికి ఒక ఆ. ఒ పెద్ద పని
ఇదండి
మ్
ఇప్పుడేం మాట్లాడకండి
ఇంకేముందండి చెప్పాలి మీరే
ఈ బట్టలు మడతపెడదామని బెడ్ మీద వేస నండి బట్టలు చూడంగానే ముర్చ వచ్చేసింది అవునండి యాక్చువల్గా మొన్న శ్రీశైలం వెళ్ళొచ్చామండి మొన్న ఒక రెండు రోజులు అవుతుంది శనివారం ఆదివారం
ఆ
ఇంటికి వచ్చేసరికి శనివారం పొద్దున్నే ఆరు గంటలకల్లా బయలుదేరాము ఇంకా అక్కడికి రీచ్ అయ్యేటప్ ప్పటికి ఒకటి అలా అయింది పన్నెండున్నర కల అక్కడే భోజనం చేసాం అన్నదాన సత్రంలో
ఓకే
రూమ్ లో కొద్సేపు రిలాక్స్ అయ్యి తర్వాత స్నానాలు చేసుకొని మళ్ళీ అక్కడ నుంచి రెడీ అయిపోయి మమ్మల్ని ఎనిమిదిన్నర కల్లా స్పర్శ దర్శనం ఇచ్చారనమాట మాకు
ఓకే
ఇంకా ఆ టైం కల్లా రెడీ అయి వెళ్ళాము మా మా మాతో పాటు మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీ కూడా వచ్చారనమాట
ఓకే
క్కగా కలిసిపోయారు మాలో ఇంకా మంచిగా అనిపించింది కొంతమంది తొందరగా కలవరు కదా కొంచెం భయం వేస్తుంది వెళ్ళాలంటే ఫ్రీగా అనిపివ్వదు హుమ్మ్ ఇంక వాళ్ళు ఒక రూమ్ మాకు ఒక రూమ్ లేడీస్ అందరం ఒక రూమ్ లో ఉన్నాం జెన్స్ అందరు ఒక రూమ్ మంచిగా అంది దర్శం రిటర్న్ వచ్చేటప్పుడు మాత్రం కొంచెం టెన్షన్ అయింది ఏంటంటే మా వాళ్ళు లడ్డు కోసం వాళ్లు ముందుకెళ్ళి రైట్ సైడ్ వెళ్ళిపోయారు మేము వాళ్ళ కోసం వెళ్తున్నాం గాని కాల నొప్పు నుండి చిన్న గా వెళ్తున్నాం వాళ్లు ఏటిల్లిండ్రు మాకు కనిపియ్యలే మాతో వచ్చిన వాళ్లు వైఫ్ ఫాస్ట్ ఫాస్ట్ గా ఏ కనుకోకుండానే వెళ్ళితూనే ఉంది నేను భయపడి మళ్ళీ నేను సింగిల్ అయిపోత తనను ఎందుకుచ్చిన గొడవ వాళ్ళతో వెళ్ళిపోయా వీళ్ళు లడ్డు తీసుకొని వీళ్ళు టిషిన్ చేసి మా కార్ మేము కార్ దగ్గరకి రావాల్సిందే కదా ఎట్లయినా అని పోయి కార్ దగ్గర వెయిట్ చేసినాం
ఆ
ఇక వీళ్ళ వచ్చేసరికి మేము కారు దగ్గర నిల్చొనే ఉన్నాం చాలా కాళ్లు నొప్పులు వచ్చినాయి
అయ్యో
ఆ వీళ వచ్చిన వీళ్ళ ముందే వచ్చుంటే మేము హనుమాన్ సంకల్పం చేసుకుంటుండే నేను అయితే పుణ్యక్షత్రంకే కదా పోయింది అక్కడ దీపం పెట్టుకోవచ్చులే అక్కడ పూజ చేసుకుందాం అని ప్రమిదాలు ఎతుకితే ఎక్కడ దొరికలేటికి షాపులన్నీ క్లోజ్ చేసారు
అదేలేండి
ఆ ఇగ ఏం చేసినా అయ్యో ఇంకా కుదిరినట్టేనా పూజ అని అనుకుంటా మనసులో మాత్రం లేదు నువ్వు పూజ చేసుకోగలుగుతా అని నాకు ఒక నమ్మకం ఉంది అయితే ఇంకా అట్లా నుంచి నడుచుకుంటా మళ్ళీ మనం రూమ్లలో పోతాం కదండి ఎవరి సత్రాలకు వాళ్ళు పోతాం కదా పోతున్నప్పుడు
ఇప్పుడు నాకు తెలిసిన కొత్త విషయం ఏంటంటే హనుమాన్ సంకల్ప కి ఐదు రోజులు అనుకున్నా పదకొండు రోజులు అనుకున్నా ఎన్ని రోజులు అనుకున్నా ప్రతి రోజు ఒకే టైం కి ఒకే చోట కూర్చొని చేయాలంటండి
ఆ అంటే ఒకే టైము అందరు గాని ఒకే చోటు అనేది అంటే మనం ఇంట్లో పీఠం పెట్టుకున్నట్టయితే సపరేట్ గా కొంతమంది పీఠం పెట్టు
ఆహా పీఠం పెట్టుకున్నా పెట్టుకోకపోయినా కూడా రోజు ఎక్కడైతే కూర్చొని హనుమాన్ చాలీస చదివామో అక్కడ అదే టైం కి అదే రోజుకి అక్కడ కూర్చొని చదవాలంట
నాకు అప్పటికే ఐదు రోజులు అయింది ముందు రోజు తోటి ఐదు రోజులు అయింది ఇంకా ఆ రోజు ఆరో రోజు అనమాట అయితే చెయ్యాలా వద్దా అనేది నాకు అర్ధం కాట్లేదు అప్పటికి ఐదు రోజులు అయిపోయింది కానీ ఐదో రోజు మనం ఈ రోజు లాస్ట్ అనుకుంటే సంకల్పం మళ్ళీ చెప్పుకొని బజరంగి బాణ్ అని ఒకటి ఉంటంది అది చదువుకోవాలి కానీ మేము అప్పటికప్పుడు తీసుకున్న ఆరోజు సాయంత్రం తీసుకున్నాం అనమాట నేను బజరంగ్ బాన్ చదువుకోలేదు సో హ ఎంత కష్టపడింది అనవసరంగా ఆ అలా వృధా అయిపోతుందా ఏంది అని చెప్పి దేవుడి ముందే మా పాపతో
ఊ
శ్రీశైలం వెళ్తున్నాం అక్కడ పూజ చెయ్యొచ్చా లేదా ఒకటేసారి చేయబట్టు మా పాపది రెండింట్లలో ఆ చేయ్యాలని వస్తే అక్కడ పూజ చేస్తే వద్దు అంటే చెయను తండ్రి అని ఫింగర్స్ పట్టుకున్నా అనమాట ఫస్ట్ పిల్లలు దేవుడితో సమానం కదా ఇంకా దేవుడి ముందే అడిగి ఆ పాప ఫింగర్ పట్టుకోకునే చెయ్యొచ్చు చెయ్యనే వచ్చింద అనమాట ఇంకా సంతోషంతో
ఇంకా అది కూడా పుణ్యక్షేత్రమే కదా మిగతా చోట్ల అంటే ఎట్లా చెయ్యొద్దు అట్ల ఇట్లా ఉంటంది మిగతా చోట్ల అంటే మీరు చూడండి ఇప్పుడు అమ్మగారి ఇంట్లోనో లేకపో ఫంక్షన్ లోనొ వేరే వాళ్ళ ఇంట్లోనో అక్కనో ఆ వాళ్ళు ఇంటి గిట్ల వెళ్తే మనిల్లు కాదది ఆ కానీ పుణ్యక్షేత్రంలో మనం దేవుని పూజించడం అనేది తప్పలేదు కదా నాకు కూడా స్వామి కూడా చెయన వచ్చు సంతోషంతోటి అక్కడ అక్కడికి మీరు అసలు ఆశ్చర్య కరమైన విషయం చెప్తా చూడండి అప్పటి వరకు నాకు ప్రమిదలు దొరకలేదు మేం ఇంటికి వచ్చసరికి పన్నెండున్నర అయింది ప్రమిలు దొరక ఇంక అయిపోయింది ఇంక నేను పూజ చేయలేను అనుకున్నా ఐదు రోజులు కూడా వే టయి నట్టే అని అనిపించి బాద్తో అట్లా లోపలి వస్తున్నా అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క కమ్యూనిటీస్ టర్ కదండి
ఉంటాయండి అక్కడ ప్రమిదలు కృష్ణా నదిలో వదిలేయాలని అక్కడక్కడ పెట్ ట్టి అమ్ముతుంటారు దేవుడు
ఆహా మేం వచ్చేసరికి పన్నెండున్నర అయింది కదా క్లోజ్ అయినాయి సో ఇంకా నాకు దొరక్ కలే ఇంకా దొరకదు పూజ చేసుకోలేనేమో అనుకుంటూ వస్తున్నా కానీ మనసులో ఎక్కడో నమ్మ కం ఉంది లేదు నేను రేపొద్దున ఖచ్చితంగా పూజ చేయగలుగుతా అని అనుకుంట లోపలికి వచ్చినా మా సత్ త్రం లోకి మేము వచ్చినాం రైట్ సైడ్ చూడంగనే అక్కడ వీళ్ళు వినాయకున్నీ పెట్టి ఎవ్రీ డే పూజ చేస్తారులాగుంది గణేశున్నీ అక్కడే ప్రమిదలన్నీ పెట్టున్నాయ అనమాట ఒత్తులు ప్రమిదలు అన్ని పెట్టున్నాయి నేను షాక్ అయ్యా అసలికి వెళ్ళి అడిగాననమాట ఆ వాళ్ళు పడుకొనుంటె తే ఆ భయ్య ఇట్లా తీసుకోవచ్చా ఇక్కడ అమ్ముతారు కదా కానీ మాకు లేట్ అయింది దర్శనము దొరకలేదు అంటే అంద అందులో ఏం ఉందమ్మా తీసుకోండి అన్నారు ఇంకా అందులో నుంచి రెండు ప్రమిదాలు తీసుకొని వాళ్ళ ఒత్తులు కూడా ఆల్రెడీ నూనెలో నానబెట్టి ఉన్నారు
ఓకే
నునెనో నెయ్యో గాని అందులో నానబెట్టున్నారు ఇంకా ఎంత సంతోషమేస్ సిందో ఇంకా అది పువోత్తి లాగుందనమాట అది వేసుకొని ఇంటికి వచ్చేసా ఇంకా నేను ఇక్కడ నుంచి కొబ్బరి నూనె తీసుకెళ్ళమంటున్న జట్టు కొంచెం లాంగ్ ఉంటు డ్రఫ్ హెడ్ బాత్ చేస్తే అని కొబ్బరి నూనె ఇంకా వాడలేదనమాట అసలు అది అలాగే ఉంటే అదే కొంచెం వేసి మం మంచిగా ఆవి వెలిగించుకొని అగరబత్తులు వెలిగించుకొని మంచిగా అను మనసం అదే హా హనుమాన్ చాలీసా లెవెన్ టైమ్స్ చదువుకున్న త్రీ థర్టీకి లేసి
ఓకే
లోపుల స్నానం చేసి చదువుకున్న ఇగ స్వామివారికి లడ్డు ఇంకా పండు ప్రసాదంగా పెట్టినా
హ్మ్
ఇంగా ఒక మళ్ళీ పూజ అయిపోయినంకా గం ఖాళీగున్నా కదా నిద్రోచేస్తది నాకు తెలువకుండానే ఒక అర్ధ గంట అట్లా పండుకొని
హ్మ్
మేమ అందరం లేసి రెడీ అవ్వుడు తిరిగి హైదరాబాద్ కి బయలు దేరడం ఇట్లా జరిగింది
అదేలేండి
వచ్చిందండి మనం చేయాల అనుకున్నది సంకల్పం గట్టిగా అనుకుంటే లేదు నేను చెయ్యాలి అని మనం అనుకుంటే మాత్రం అది చనా దేవుడు సహాయంతో జరుగుతుదండి ఆ రోజు నాకు ఇంకా నేను పూర్తిగా నమ్మిన హనుమాన్ ని
రా
ఆ నేను అంటే మనం అంత మనం అంత ఆసక్తిగా అంత ఇష్టంగా అంత దైవభక్తితో ఉం ఉన్నాం కాబట్టి అది అలా జరిగిపోయింది ఇంకా అండి మీరు చెయ్యండి ఎప్పుడైనా అంటే ఇది అదిక జ్యేష్ట మాసం అంటండి ఈ మంత్ లో చేస్తే మంచిది అంట జూన్ పదిహేడు వరకు ఉంది కాబట్టి మీకు అడ్డంకులు ఏం లేకపోతే ఈ జూన్ కొంచెం ఎండలు తగ్గుతాయి రేపు జూన్ ఎనిమిదికి మృగశిరకార్తి ఉంది ఎండలు తగ్గుతాయి సో పదిహేను లోపు మీరు చేసేస్ కొండి మంచి మంగళవారాలే స్టార్ట్ చేయమని చెప్తున్నారు ఎక్కువ సో మీకు వీలైనన్ తరకు పదిహేనో తారీఖు లోపు లెవెన్ డేస్ వచ్చేలాగా నైన్ డేస్ వచ్చేలాగా చూసుకొని చెయండి.
అవునండి చేయాలి.
ఉహూ్
అదే ఇంకా అండి కేదార్నాథ్ ఇట్లా ఎట్లా బద్రినాథ్ ఇట్ల ఏళ్లల్ అన్న ఆలోచన
ఉందండి. చాలా ఇష్టం నాకు కానీ నాకేమో హిందీ రాదు. ఆ మా హస్బెండ్ కి కూడా అసలే రాదు. నీనే కొంచెం బెటర్ ఆయనకంటే. ఉహుమ్ ఇగా ఎల్లప్పుడు నాత్ ప్రాబ్లమ్ అయితదో ఏవన్నా భయంతో ఇగా మేము ఓన్గా వెళ్ళలే ఆ అనుకోవట్లే ఏదైన్నా టూరిస్ట్ ఉగ్గాయా ఉంటారు గదా ప్లా ప్లానర్సు వాళ్ళ ద్వారానే వెళ్ళాలి వెళ్తే
అసలు చూసారా అండి. కేదార్ నదిలో ఒక వ్యక్తి తెలుగు వ్యక్తి హోటల్ వేట్టాడు. మీరు వీడో
ఆ టిఫిన్స్ అమ్ముతున్నారు గదండి.
అస్సలు సందు లేదు. ఆయనకు చేయి వేయటానికి సందు లేదు, డబ్బులు తీసుకోవడానికి సందు లేదు. వచ్చి దినిపోయే వాళ్ళకు సందు లేదస్. అద్ అంత బాగా నడుస్తుంది. ఎందుకంటే అంటే చాలా మంది టైర్డ్ అయిపోతారు. నిజంగా చాలా మంచి విషయం అండి. ఇంకా చెప్పాలంటే ఆయన పెద్ద పెద్ద టిఫిన్ చేస్తున్నాడు కానీ ఒక చి రాగి జావ ఒక ఒక గ్లాస్ రాగి జావ అమ్ముకున్నా గూడా సాయన్ రెండు మూడు వేలు సంబయిచ్చుకోవచ్చండి.
అవునండి. అదొకటి ఎక్కువ ఐటమ్స్ పెట్టుకోకుండా వాళ్ళకు అంటే ఆక్ క్కడ అన్ని వసతులు ఉండవండి ప్లస్ ఎన్విరాన్మెంన్ టు గానీ వెదర్ గానీ క్లైమేట్ గానీ ఎప్పుడు ఒకటే రకంగా ఉండదు. సో సడన్ గా మారిపోతా ఉంటంది గాబ్
అవును
హడావిడి ఎక్కువ పనులు బెట్టుకోకుండా
పెట్టుకోకుండా ఇట్లనే రాగి జావా బలాన్ని ఇచ్చేవి ఎనర్జీవి ఆ రాగి జావా ప్రోటీన్ ఆ శనగలు మొలకలు వచ్చినవి ఆ కీర పుచ్చకాయ్ అయి ఫ్రూట్స్ జ్యూసెస్ ఇలాంటివి పెట్ చాలండి. అంత వరకు పెట్టుకుంటే చాలు ఎందుకంటే జనాల్ గూడా డీహైడ్రేషన్ నవుతుంటది గాబట్టి వాళ్ళకి ఇవే ఇంపార్టె ఇవే ఇంతనే మంచి సెట్ అవుతాయ్. ఆ ఆయిల్ ఫుడ్స్ అవి తింటే ఇంకా ఇదయిపోతారు వాళ్ళు
అవున్ కరెక్ట్ అండి. ఇంకోటి ఏంటంటే అండి మనక్ తెల్ ఎగువడి ఫుడ్డు ఆ మన తెలుగువారి ఫుడ్డు ఏ ఉమ్ ఏ స్టేట్ వాళ్ళైనా తినగలుగుతారండి అంత బావున్
అంత బావుంటది.
ఆ నాక్ మనం సపోజ్ మనం వేరే నార్త్కి ఏళ్ళామ అనుకోండి వాళ్ళ ఫుడ్ మనం ఆ కానీ వాళ్ళు మన ఊర్లోకి వచ్చినమ్ ఇప్పుడు మన మీల్స్ ని చాలా ఇష్టంగా తినడం నేను చాలా చోట్లా గమనించా
అదే
అటుకా ఈ ఫుడ్ తమిళనాడు ఫుడ్ కూడా మనకు దగ్గరలో ఉంటదండి. అది మేము కేరళకి ఏళ్ళాము. ఆ కేరళకు ఏళ్ళినప్పుడయితే అసలు రైస్ ఎ ఎంత లావుందంటే ఇంక చెప్పలేనండి గోధుమ గింజ ఎంత ఉంటదండి ఆ గోధుమ గింజ ఆ అలాగే గోధుమ గింజ నానబెడితే ఇంకెన్ అంత లావు అయితే అంత బొరుగులు ఉంటాయి సేమ్ బొరుగులాగే ఉంటుదండి అంత లావు ఆ ఇంకా తినలేము బా అవును కూరలు కూడా అసలు ఓరినాయనో తలుచుకుంటునే భయం వేస్ ఆ మనకు కరెక్టే కానండి మీరు కొబ్బరి నూనెతో వండిన కూడా మనకు ఆ టేస్ట్ తెలీయదండి నార్మల్ గానే అనిపిస్తుంది మనం దీంతో కొబ్బరి నూనతో చేసే రాయిది అనేది మనకు తెలీదు‌ కానీ టేస్ట్ ఎలా అంటే వాళ్ళ రక వాళ్ళ వంటనే ఒక డిఫరెంట్ గా ఉంటాయి అంతే ఇంకా తిన్లేము ఆ అన్నిట్లలో పాలు పచ్చికొబ్బరి ఇంకోటి ఏందది గసగసాలు ఇవి ఎక్కువ వేస్తరు ఆ అసలు చేపల కర్రీ కూడా మేము ఒక దగ్గర టూర్ కు పోయినప్పుడు తిని చూద్దాం అని చెప్పేసి ఆర్డర్ చేసుకుంటే వాళ్ళందరు అంటే అక్క అక్కడ ఉన్నోళ్లేమోలోట్టలు వేసుకుంటూ గిన్నె మీద గిన్నె ఆర్డర్లు చేస్ కుంటున్నారు మాకేమో ఒక గిన్నెకి రెండు ఫిష్ లు చా ఆ పులుసు అది అసలు తినలేపోయాం నా నాన్ వెజ్ అంట ఆ బాగా ఇష్టం అన్నమాట అయిన తినలేకపోయా ఈవెన్ ఫిష్ కూడా తినలేకపోయా
అబ్బో
అంత ఘోరంగా ఉంది జనరల్గా ఆ ఒకవేళ పులుసు మనం తినలేకపోయినా ముక్క అయినా తినడానికి ఇష్టపడతాం కదా బాలేక పోతే అక్కడ అయితే ఆ చాన్స్ లేద అనమా
అబ్బా అదే అదే ఇంకా వాళ్ళ మసాలాలు అట్లు ఉంటాయి
అంతే ఒక పక్క వర్షం పడుతుంది ఆ రోజు అయితే వెయిట్ చేసి వెయిట్ చేసి వెయిట్ చేస్తే ఒక చిన్న గుడిసె వచ్చింది. అందులో ఒక ఆమె అమ్ముతుంది అనమాట అసలు భలే సంతోషం వేసి నా ఎన్విరాన్మెంట్ అవన్నీ వేడి వేడిగా ఫ్రెష్ గా నీట్ గానే పెడుతుంది. కాపోతే మనకు నచ్చవు అవి ఆ ఫ్లేవర్స్ మనకు నచ్చవు మనం తినలేము
ఓకే ఏమోనండి కేరళకి ఎప్పుడు వెళ్ళలేదు మేము ఎట్లుంటదో ఏంటో కూడా అలాకనంత పద్మనాభ స్వామి టెంపుల్ ఒకటి తర్వాత ఈన క్రిష్ణూర్ టెంపుల్ ఒకటి ఆ తమిళనాడులో శ్రీరంగం ఒకటి ఆ ద్వారకా ఇవి ఇవి ఇవి కవర్ చేయాలని చాలా ఇష్టం కానీ కు లేదు